బట్టలు పొడుగు గున్నయ్ చాలా మందికి ఇప్పుడు మాట్లాడినందుకు
పోయి దిస్కరా సెప్పురా
ఇ ఇ ఇట్ రా అట్ రా హలో ఆ ఏం జేస్తున్నావు బి ఇక్కడ చూపిస్తుంది జూడు కొంచెం మాట్లాడితే వస్తది బ్యాంక్ లో అ కొంచెం మాట్లాడితే పోయినా కనిపిస్త ఇంక మాట్లాడుకొ పో అమ్మాయి
అ
హలో
హలో
చెప్పురా
మ బ వ అ అ ఫ్యామిలీ ఎలా ఉంది అది అంత అడిగే హౌవ్ హీస్ హౌవ్ ఆర్ యు యువర్ ఫ్యామిలీ వాట్ అబౌట్ యు వాట్ అబౌట్ యువర్ వాట్ అబౌట్ యువర్ ఫాదర్ వాట్ అబౌట్ యువర్ మదర్ అని జెప్పు
మాట్లాడు మేము మాట్లాడామ్ చిన్న డౌట్ క్లియర్
హలో చెప్పు ఏం చే ఇట్లరకాలదినే నువ్ ఏం జేస్తున్నావు తిన్నావా వన్న్ అయిపోతుంది గదా
వన్న్ అయిపోతుంది నువ్వేం చేస్తున్నావు తినకుండా
ఉమ్